హలో మండి
కారం
ఆ ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
మండి ఏం లేదండి సాయంత్రం పని చేస్తున్నా
మీకు పని చేయడం అంటే ఇష్టమేనా అంటే రోజు మీరు ఏం పని చేస్ తూ ఉంటారండి
మ్మ్ ఇంట్లో పని చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు
ఏమేమి పనులు వచ్చండి మీకు
నేను అన్ని చేస్తాను ఇల్లు శుభ్రం చేయడం వంట చేయడం పిల్లల్ని చూసుకోవడం ఓ అవునండి ఉన్నారు
పండుగలు అంటే ఎక్కువ ఇష్టమండి
బన్ మ్మ్ మనకు మన దేశంలో జరుపుకునే అన్ని పండుగలు అంటే ఇష్టం అండి అతి ఎక్కువగా అంటే ఆ నాకు రంజాన్ పండుగ ఇష్టం అండి
అవునా రంజాన్ పండుగ ఎందుకు ఇష్టమండి
రంజాన్ పండుగ అంటే అందులో మంచిగా ఆ అర్థం కాలే ఏం చెప్పారు
రంజాన్ పండుగ ఎందుకు ఆ ఎక్కువ ఇష్టం మీకు అని అడుగుతున్నా
ఎకా రంజాన్ పండుగ అంటే అందరికి చిన్న చిన్న పిల్లలకి కూడా ఇష్టం ఉంటది మనకి ఇష్టం ఉంటది అందులో నమాజ్ చదవడం అంతా ముస్లిం అంటే మా దాని గురించి ఉంటది కదా క్కువ అండి అందుకే ఇష్టం
ఏమేమి చేస్తారండి రంజాన్ పండుగకి
మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఈద్గా అని ఒక చోటు ఉంటందండి అక్కడ అందరూ ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేస్తారు అక్కడ క్కడ నమాజ్ చదివి దిగి వచ్చినాంక ఒకరికి ఒకరు అలాయిబ ఇచ్చుకుంటూ మ్మ్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు అలా చెప్పుకొని ఆ అందరూ వరక ఈ లేట్ మన చుట్టాలో ఇంటికి వెళ్తారు చెప్పండి లేదండి అది వెళ్ళరాదు మగవాళ్ళు చిన్న పిల్లలే వెళ్తారు
ఎందుకు అండి అలా
అది అది ఒక ఆచారం అన్నట్టు
అవునా
మ్మ్
ఆ సరేనండి
మ్మ్ మీకు ఏ పండుగ అంటే ఇష్టం అండి
నాకు దసరా అంటే ఇష్టం అండి
అవునా దసరాలో ఏం చేస్తారండి అది దేనికి గుర్తు
దసరా అంటే తొమ్మిది రోజులు జరుపుకుంటారు నవరాత్రులు అని అంటారు నా ఆ తొమ్మిది రోజు లు తొమ్మిది అవతారలే ఎతుతది అండి దేవత
ఆహ
అంతా తొమ్మిది రోజులు మంచిగా బతుకమ్మా ఆడి
మీకు బతుకమ్మ పెరవడం అంటే ఇష్టమా అండి మీకు ఏ పువ్వులు అంటేది ఎక్కువగా ఇష్టం
బతుకమ్మ బంతి పూలతోటి ఇట్లా తాంగేడు పువ్వుల తోటి మంచి గా ఆకులు పేర్చుకుంటా మంచిగా తయారు చేస్తారు అట్లా తొమ్మిది రోజు లు మంచిగా ఒక పూజలు చేస్తారు ఆ బతుకమ్మ తల్లికి మార్నింగ్ పూజ చేసి సాయంత్రం అయినంక అందరు ఒక దగ్గర చుట్టూ ఉండి మంచిగా క్కమ్మా ఆడుతారు హుమ్ అవునండి తొమ్మిది రోజులు ఆ డిన తర్వాత ఆ రావణాసురిని దహనం అయితది ఆ రోజు హు మంచిగా మేమ అందరం అంటే నార్మల్గా అందరూ త ఒక చిన్న జాతర లెక్క జరుగుతది రావణాసురి దహనం అప్పుడు
ఈ రావణసుని ఎందుకు సంహరిస్తారండి
అతను మంచివాడు కాదు చెడ్డవాడు బాగా అ దసరా దాని తోటి చెడ్డతనం అంతా పోవాలని అతనిని దాహనం చేస్తారండి
అవునా
అవునండి మీకు పల్లెటూరు అంటే ఇష్టమా పట్టణం అంటే ఇష్టమా అండి
నాకు పల్లెటూర్ అంటేనే ఇష్టం అండి
అవునా ఎందుకండి
అంటే పల్లెటూరులో ఉండే మనకు ఆ ప్రకృతి ఆ ఆ మంచ్ చితనం ఆ పీస్ ఇక్కడ బయట పల్ సిటీస్ లలో దొరకదు పట్టణంలో దొరకదు పల్లెటూరు ఇచ్చే మనకు స్వచ్ఛమైన గాలి ప్ర ఈ చిన్న దాంట్లో మనకు ఏదో ఒక మెసేజ్ ఇస్తది పల్లెటూరు అనేది ప్రతి యొక్క వ్యాధి నుంచి దూరం పెడుతుంది హుమ్ పల్లెటూరులో మనకు మన ఇంటి దగ్గర రున్న వాళ్ళు కూడా చుట్టాలలాగానే ఉంటారు కాాళీ పట్టణంలో అలా ఉండరు కదండి
అవును ఉండరాండి
హుమ్ మీకు
నాకు పల్లెటూరంటేనే ఇష్టమండి
హుమ్
ఎందుకంటే పల్లెటూళ్లో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగి ఆపద ఉన్నాదం అంటే మంచిగా పక్క వాళ్ళు సహాయపడుతారు ఎవరికి ఏదైనా కష్ట కష్టం ఉంది అంటే కూడా వాళ్ళు తోడుపడతారు మంచిగా పచ్చని పంటలు ఆ వాతావరణం చల్లదనం చాలా బాగుంటదండి ఇక్కడ ఇక్కడ పల్లెటూళ్లలో మనుషులలో కూడా కాలుషితం అనేది ఉండదు మంచి అని జాయితీగా ఉంటారు ఒ కోపం అనేది ఇది ఉండది భేదాలు అవి కూడా చూడరు అందరు కలిస్త సీ ఉంటారు ఉమ్
ఆ ఆండి మీకు ఏ క్రీడలమ్టే క్కువ ఇష్టం అండి సినిమాలు లేదా కివి క్రీడాలు అంటే
నాకు ఆటపాట లమ్టే చాలా ఇష్టం అండి
అవున
ఉమ్
ఎలాంటి ఆటలంటే ఇష్టం అండి మీకు
అంటే క్రికెట్ కబడీ కో కఖో ఇలా ఆడుతారు కదా అలాంటివి అంటే బానే ఉంటాయి ఆ హలో మీ మీ మీరు ఆడతారా అండి ఏమైనా ఆటలు
అవునండి
ఏలాంటి ఆటలు ఆడతారండి
నాకు క్ క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి
క్రికెట్ లో ఎంతమంది ఉంటారండి
పదకొండు ఉంటారు ఎక్స్ట్రా ప్లేయర్లు కూడా ఉంటారు అది వాళ్ళు ఎందుకుంటారు అంటే పుడు ఆడేటప్పుడు ఏదైనా దెబ్బ తగలినా ఆడలేక పరిస్థితిలో ఉంటే అతని ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి కూడా ఆడొచ్చు అళ్లా అందుకని
అవును అవునా అండి
అవునండి
హుమ్మ్ చదువు మీద మీ అవగాహన ఏంటండి చాడపిల్లలు చ చదివితే బాగుంటదా చదవకుండా ఉంటే బాగుంటదా
ఇప్పుడున్నా కాలం ప్రకారంగా చూస్తే ఆడవాళ్ళు చదువుకోవడమే చాలా వరకు మంచిది అండి వాల వాళ్ళు ఎందుకు అంటే ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి ఒకరి ముందు చెయ్యి చాపకూడదు సో ఇప్పుడు మనకు చెప్పలేము కదా అండి ఎప్పుడైనా ఏమైనా ఆపద రావచ్చు
అవునండి
కోసం అయినా మన కోసం మన కుటుంబం కోసము చదవడం అనేది చాలా ముఖ్ ఖ్యం ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగం చేయాలంటే చదువు మనకు ఉండాలి
అ అవును ఉండాలి ఖచ్చితంగా చదువు అనేది ఇప్పటి కాలంలో ముఖ్యమైన అదే అదే
అధే నా
అవునండి
చదువులేకపోతే ఉండలేం కదాండి డబ్బు కావాలంటే ఉద్యోగం ఉండాలి ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి
చదువు చాలా అవసరమైనది
హ చదువుకుంటే మనకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఏ ఏది మంచిది ఏది చెడ్డరిది కూడా తెలుస్తుంది కదా ఉమ్ మీకు మీ ఇంట్లో మీ దినచర్యలు ఏది ఏ పని చేయడం అంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం అండి
అవునా మీరు వంట బాగా చేస్తారా
నా చేస్తానండి
ఏమంటే చేయాలి అంటే మీకు చాలా ఎక్కువ ఇష్టం
నాకు బిర్యానీ అంట
అవునా బిర్యానీ చేయడం
అవును తెలుసు అండి చేస్తూ ఉంటా నేను బిర్యానీ
ఆ ఇలా ఈవినింగ్ టైమ్ లో పిల్లల కోసం స్నాక్స్ అలాంటివి కూడా చేస్తారా
ఆ చేస్తామండి అంటే నార్మల్గా అందరు బిర్యానీ ఏముందండి చేసేది ఇంత చికెన్ కావాలి ఎంత రైస్ కావాలి ఆ చికెన్ మంచిగ కడిగి దాంట్లో ఇకా పసుపు కారం అల్లం పేస్ట్ ఉప్పు పెరుగు మెంత కూడ కొత్తిమీరు ధనియా పౌడరు గరం మసాలా ఇవన్ వేసి మంచిగా కలిపి ఒక అరగంట వరకు పెట్టాలి దాని తరువాత దాన్ని ఆ కొద్దిసపు సేపు ఉడు అన్నం కొంచెం చేసి దాలో అది పెట్టి పెడితే